హలో హలో హలో అక్క హలో
హలో ఇన్ హలో
ఆ హలో ఆ అక్క వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందిరా ఎక్కడున్నా వినిపిస్తుంది వినిపిస్తుందిరా
ఇప్పుడే ఆ ఇక్కడే ఆ మా పనుండి బయటకు ఒచ్చానక్క నువ్వు
అవునా ఓకే ఓకే ఇంటి దగ్గరేర ఏంటి ఎక్కడికెళ్ళలేదా హాలిడేస్కి
వెళ్ళాలక్ వెళ్ళాలక్క హాలిడేస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయా వచ్చాయి కదా కానీ కుదరలేదు పర్సనల్ వర్క్స్ అవి ఇవి కొంచెము ఉండడం వల్ల ఎక్కడికి స పోవడానికి కుదరలేదు అక్క మీరు మరి ఎక్కడికి వెళ్ళలేదా వెళ్ళాలి మేము
అనుకుంటున్నాను రా ఇక్కడే అనుకుంటున్నా ఇంకా చెన్నై ఆ చెన్నై గోల్డెన్ బీచ్కి అనుకుంటున్నాము ఈ మంత్ ఎండ్ ఉమ్ ఇంకా మెరీనా బీచైతే అంతగ ఏం బాగోదు అక్కడ అది స్మెల్ అంతా వస్తుంది
అవునా
ఇంక అలాగే ఉమ్ నగిిరి దగ్గరా అను కుంటున్నా అక్కడ మనకి గ్రాండ్ వోల్డ్ ఉంది కదా
బీచ్ పక్కన అక చెన్నై లో బీచ్ పక్కనా ఒక రిసార్ట్ అ ర రిసో రిస్ స్టారెంట్ ఉంది బీచ్ కి ఆనుకొని తినే ఫుడ్ తినడానికి
బావుందా
బాగుంటది కదా సీతో ఆ సీ ఫుడ్ బావుంటది
ఆహా
ఉమ్ నాకూడా తెల్దుం డిం డి డ రా రీసెంట్ గా అయిందంట ర రి ఇన్స్టాగ్రామ్ లో చూసినా
ఊహు ఓకే
ఉమ్
ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ కదా ఇన్స్టాలోనే మనం చూసి వెళ్లాల్సిందే
ఉహు అవును
అదే అదే ఇంక
ఇంకేటక్కా
చూడాల్రా హైయితే నేను ఈ మంత్ ప్లాన్ చేద్దాం చూసుకొని ఇంకా వెళ్ళేసి రావాలి
సీ ఫుడ్ బావుంటది కదా సీ ఆ అ బీచ్ పక్కన కుర్చుని తినడము
ఉ ఉ ఉ
ఇంకేంటక్క మేము వెళ్ళాలి అరుణాచలంకి ఎలా వె ఉమ్
నే అరుణాచలం పోయినమంతే అనుకున్నా పోదాము అని బట్ ఇంకా పర్సనల్ వర్క్ ఉండి ఇంకా క్విట్ అయిపోయాము చూడాల్రా ఇంకా ఇంకన్నా ట్రై చేయాలి పౌర్ణమికి పౌర్ణమి రోజున ట్రై చే ఆ హలో అదే ఈ పౌర్ణమికన్నా ట్రై చేస్తున్నామ్మా చూద్దాం ఉమ్ కుదరట్లేదు అస్సలుకి అంతే ఆయన పిలిపిచుకుంటేనే
అదేమో కరెక్ట్ తిరుపతికైనా అరుణాచలంకైనా వాళ్ళిద్దరు పిలిపిచు కుంటేనే మనం పోవడానికి అయ్యేది మనం మరి ఎంత ప్రయ తెచ్చిన కూడా ఎనక్కి పోతుంది అంతే గాని వాళ్ళ పిలుచుకోవాలంతే మా ఫ్రెండు వెల్ తున్నారంట వాళ్ళ మమ్మీను తన ఇద్దరు ఎళ్తున్నారంట పిలుస్తుంది వస్తవ రావ అని ఎ ప్లాన్ చేసినా అన్ని క్యాన్సిల్ చేసేసుతావు ఉమ్ ఇరు బ్రేక్ దర్శన్ కేక
అంటే గిరి ప్రదక్షిణ చేయాలంటే ఫోర్టీన్ అవర్స్ ప అదే పడుతుందిరా సిక్స్ అవర్స్ ఫోర్టీన్ కిలోమీటర్స్ కదా అదే ఆ పిల్లలతో ట్రావెల్ చేయలేము
అదేమో కరెక్టే ఇలా ట్రావెల్ చేయ ఎత్కోలేమో అంత దూరం నడిచ
నడవలేరురా వాళ్ళు మనమే
ట్ తే నేను బాబుని ఎత్తుకొని ఉమ్ లాస్ట్ టైం నేను వెళ్ళిన అప్పుడు మా బాబుని నేను కొంచేపు మా డాడీ కొంచేపు మా చెల్లెలు కొంచేపు అందరు కొంచేపు కొంచేపు ఎత్తుకొని తిరిగినాము వాడు కొంచేపు తిరిగిన నడిచినాడు
ఆ
హ్మ్మ్
చూద్దం
సింగిల్ గా పోయి మనం సింగిల్ గా పోయి చేసుకొని రావచ్చు కానీ అ గిరిప్రదక్షిణ లో పిల్లలతో అయితే పోవడం కష్టం అక్కా రష్ ఎక్కువ. టక్క రష్.
డు ఆ మామూలు మండేస్ లో పోవడమే బెటరు ఆ. మండే టైంలోనే బెటర్ రా. ఉంటారు ఉంటారు కానీ పౌర్ణమికు ఉన్నంత ఉండరు. మరీ పౌర్ణమికి ఎక్కువ ఉంటారు మనం నడవలేము అసలు.
మండేనే. నేను వెళ్ళిండేది మండేనే అక్కా. మండి గిరి ప్రదర్శన చేసినం మేము ఉ. అలా నా అప్పుడు రష్ కున్నారు కొట్టుకున్నారు తెలుసా ఆ దర్శనం అప్పుడు క్యూలో. ఓ తది తెలుగు వాళ్ళే వాళ్ళు తెలుగు వాళ్ళే. కొట్టుకున్నారు లేదు లేదు తెలుగు ఇద్దరు తెలుగు వాల్లే. అరుణాచలం కి వచ్చేది ఎక్కువ తెలుగు వాళ్ళే ఊహు.
తెలుగు వాళ్లే నీకు మెయిన్ గిరి ప్రదక్. రక్షణ చేయకుండా అయితే రారు. మోస్ట్లీ కానీ వాళ్ళ కాని వాళ్ళు మనం.
కానీ అరుణాచలం పో. పోతే గిరి ప్రదక్షిణ గిరి ప్ర్రదక్షిణ చేస్తేనే అక్కా మనకి. కానీ నాకైతే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నా లైఫ్ లో కొంచెం చేంజ్ అయింది. అంతా ఎక్కువ కాకున్నా కూడా ఏదో. ఆ. నా కాళ్ళ మీద నేను బతుకోని ఎవరి పైన డిపెండ్ అవ్వకుండా. అలా అయితే బాగుంది అక్కా.
ఉ.
ఆ. కానీ అక్కడికి పోయి వచ్చిన తర్వాత అయితే బాగానే ఉంది నాకు కొంచెం బాగానే జరుగుతాంది అందుకే. కే వెళ్దాం అనుకుంటానని మా ఫ్రెండ్ బిలుస్తాన్ వాళ్ళ మమ్మీ తను వెళ్తున్నారని. లా లాస్ట్ వీకు తననికి ముందు లాస్ట్ వీక్ ఏవో.
పోతాయి కదా.
హ్మ్మ్.
అదే. హాలిడేస్ లో ఎక్కువ ఉంటారేమో ఖచ్చితంగా ఉన్నారు. ఫుల్లుగా ఉన్నారు జనాలు కొండ పైన కూడా అంటా. చాలా ఉన్నారు దర్శనం చాలా లేట్ అవుతాంది ఇప్పుడు. ఇప్పుడు మాక్సిమం సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ పడతాందంట. మక్స్ అది మిని. ఇప్పుడు బెటరు ఇంకా మొన్నయితే ఫోర్టీన్ అవర్స్. పట్టిందంటా అంటే ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది ఊ. అంటే ఇప్పుడు కాలి నడక్కన వెళ్ళే వాళ్ళు తెల్లార్తా. టోకన్స్ ఇస్తున్నారు భూదేవి కాంప్లెక్స్ లో సో అవి తీస్. కొని డైరెక్ట్ గా వెళ్లిపోయిన వాళ్ళకి బెటర్ పర్లే ఒక ఎయిట్వర్ లో అలా అయిపో. పోతుంది నడిచి వెళ్లి అంతా. సో అలాగా హ్మ్మ్.
తర్వాతా ఆ. మేము లాస్ట్ ఇయర్ వచ్చాం గదా మా బాబు పుట్టివెంట్రుకలు తీర్ తీపియడానికి కి అప్పుడు ఒకే మేము మార్నింగు ఎయిట్ కి వెళ్ళాము ఫుల్ డేను రె ఫుల్ డేను అక్కడ వెయిటింగ్ హాల్ వేసేసినారు ఫుల్ నైట్ వెయిటింగ్ హాల్ లో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఎయి ఎయిట్ కు నైన్ కో వెళ్ళినారూ దర్శనానికి
లో వెళ్ళింటావులేమ సాటర్డే
ఆ వీకెండ్స్ లోనే వెళ్ళిండేది. ఇది వీకెండ్స్ లోనే వెళ్ళింది సాటర్డే అట్లా
ఉమ్ వీకెండ్స్ అయితే ఎక్కువ ఉంటారు ఎందుకంటే అందరికి లీవులు అప్పుడే కాబట్టి వాళ్ళకి టైం దొరికేది ఆ ఇప్పుడే జాబ్ పర్పస్ వాళ్ళకి అంతా కాబట్టి ఇంకా ఫుల్గా ఉంటారు వాళ్ళు మనలాగే ఆలోచిస్తూ ఉంటారు. కదా అంతే
అవునవును
ఎక్కడ ట్రావెల్కి వెళ్ళాలన్నా మ్యాక్సిమం డబ్బులు ఉండాలిరా ఫుల్ గా మనము బయటకి
ఫుల్గా అదేమో కరెక్ట్ ఫుల్గా డబ్బులు పెట్టుకోవాలి కని ముందులాగా ఇప్పుడు ఏమి అక్కడా
ఆ
నాకైతే ముందులాగా అయితే అక్కడ చిన్నప్పుడైతే అక్కడ ఏమేమి ఉంటాయి అవన్నీ చూసి ఇటన్ని కాలనిపించేది. ఇప్పుడు ఏమంటే ఆ ఏం చేస్ ఉంటావులే హా
అంటే మనకు వేరే దగ్గర పనికి వస్తాది కదా అని అనిపిస్తుంది అది
హమ్ ఆ ఏము పోయిన వా టూర్ టూర్ పోయిన ప్లేస్ లో ఏమీ అంత కొని కొనాలని అంత అనిపించదు.
అవును అవును అవును కానీ నీకు కొనేలాగా కూడా లేవులేమా రేట్లు ఫుడ్ తినాల్సిందేరా హమ్ ఖచ్చితంగా అసలు అవి అవి కొనే బదులు ఫుడ్ కన్నా పెట్టొచ్చు మనం అవునవును
హ్ అది ఇంకొకటి ఏం తెలుసా కొన్ని కొన్ని ప్లేసులు ఆ ఫుడ్ కూడా బాగుండదు. అక్క నేను చేప్ ప్పాను కదా కేరళకు వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ అక్కడ అక్కడ వాళ్ళ రైస్ వాళ్ళకి సెట్ అయిపోతుంది. గాని మనకి సెట్ సెట్ కాదు ఉమ్ ఉమ్ ఆయిల్ కానీ రైస్ రా హ్ మ్ రైస్ గానీ రైస్ అది తినలేం మనము హ్
ఉ
హ్ సో అలా కొంచెం ఇది కష్టమే
కష్టమే కానీ మనకి లాంగ్ లాంగ్ దాన్నిస్ వెళ్ళాలి అంటే మెయిను కిడ్స్ కోసమే చూడాలి. ఫుడ్డు సరిగ్గా తినరు ఆ బయటికి వెళ్తే మనం ఎప్పుడెప్పుడు వెళ్ళాక వచ్చేద్దామా అనిపిస్తుంది. అన్న మాట ఎక్కడికి ఆహా అదే
ఉమ్ మావడైతే ఉండింది తిన్నడక్క అసలకి మార్నింగ్ ఇంట్లో తినిపిచ్చేసి వస్తానా ఇంకా మధ్యాహ్నం తింటేె తిన్నడు లేదా
ఇంకా మనం అసలు మనం ఇంట్లో చేసుకునేవి ఆ బయటకి తీసుకోపోయినా వన్డేలో అయిపోతాయి
హమ్ ఖచ్చితంగా హమ్
అదే అదే నువ్వు ఎన్ని దీస్ కొనొచ్చినా ఆడ సరిపోదు ఆకలి ఎక్కువ వేస్తదింకా బయట ట్రావెల్కయితే
అవును అదేందుకో కదా మనింట్లో ఉన్నప్పుడు మామ్ములు తా ఇదన్నప్పుడు అంత
అదే అదే మనకి బయటకెళ్ళినప్పుడే ట్రావెల్స్ కీ అలా వెళ్ళినప్పుడే మనకి ఎక్కువ ఒస్తద్ ఆక్లే అంతే
ఉమ్
ఉమ్ ప్లాన్ చేద్దాం అయితే అరుణాచలం అన్నా చూడాలనుకుంటున్నాం లేదంటే చెన్నై అన్నా అనుకుంటున్నాము చూడాలింకా
ఉమ్ ఏదోక వెళ్ళేస్ రాండక్ క కానీ ఆ చెన్నై బీచ్ కెళ్తే చెన్నై బీచ్కిళ్తే ఆ రెస్టారెంట్క్ వెల్ రండి కావల్స్ నిద్రంటది కని తిన్ పొ ఉమ్ బాగా ఒక పీస్ఫుల్ గా ఉంటది గదా
ఓకే రా ట్రై చేస్తా కంపల్సరీ ఉమ్
ఇంకేమక్క హలో